ఆ హలో
ఆ కాల్
ఆ వినిపిస్తు ఏం చేస్తున్నారు
వంట చేస్తున్న
వంట చేస్తుందా ఏంటి కర్రీ ఏంటి
కర్రీ దోసకాయ చట్నీ అన్నం వొండా ఇప్పుడే మా తమ్ముడు కర్రీ చేస్తుండు అది బనానా కర్రీ బనానా ఫ్రై ఊరికి ఎల్లుండి నేను నిన్న ఊరికి ఎల్లుండి కదా
ఆ
ఆ ఫంక్షన్ ఉంటే ఇంటికి వెళ్ళాలి వోచి సిటీకి వచ్చేసరికి లేట్ అయింది
ఆహా ఏం చేస్తుంటారు మామూలుగా రోజు జో యితే
రోజు అయితే స్టూడెంట్ కాబట్టి కాలేజీకి వెళ్తుంటా
ఆ పొద్దున్నె లేసి ఆ
ఆ పొద్దునుంచి నైట్ వరకు చెప్పనా వర్క్
ఆ
పొద్దుగాల లేయిస్తావు
ఆ
ఆ యోగా యోగా చేస్తా నేను మార్నింగ్ లేసి యోగా చేసిన తర్వాత ఒక వేడి నీళ్ళు తీసుకుంటా జీలకర నీళ్ళ అయినా ఆ బావా నీళయినా ఏదైనా ఒక వాటర్ తాగుతా గ్లాసుడు వేడి నీళ్ళు తాగిన తర్వాత స్నానం చేస్తా స్నానం చేసిన తర్వాత అరే దేవుని కాడ కృష్ణ భజన చేస్తా అయిపోయిన తర్వాత రెడీ అయి టిఫిన్ చేసి కాలేజ్ క వెళ్తాం కాలేజ్కివెళ్ళి మ మధ్య మమ్మల్ని పొద్దున్నే అదే టైం లో టిఫిన్ దోశ ఉంటయి దోశ ఇడ్లీ ఉంటు ఇడ్లీ మీ చేసుకుంటా మేమే తింటాం అంటే మేమ అందరం పిల్లం పిల్లలము ఉంటాం రూమ్ లో
ఆ
ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటను నేను వాళ్ళ మమ్మీ మార్నింగ సెవెన్ కే వెళ్ళిపోతాది డ్యూటీకి కాబట్టి మేమే వంట వంట చేసుకుంటాం వాళ్లకు అక్కడనే పెడతారు టిఫిన్ మేము వంట వేసుకుంటాం తింటాం కాలేజ్ క వెళ్తాం మధ్యాహ్నం వస్తాం మధ్యాహ్నం వంటలే తే బాక్స్ తీసుకెళ్తాం మధ్యాహ్నం వచ్చి మళ్ళా మధ్యాహ్నం అంటే వేసుకొని తింటాం తినిన తర్వాత కొద్దిసేపు పడుకుంటాం తినేటప్పుడు టీవీ చూస్తాం పడుకుంటాం లేస్తాం సాయంత్రం లే సి మళ్ళీ ఇల్లు మొత్తం సదిరి మళ్ళ అట్లు తోముకొని ఉ ట అట్లా వేసుకుంటాం మళ్ళీ నైట్ వంటా వేసుకుంటాం దానికి ముందు కొద్దిసేపు చదువుకుంటాం రాసుకుంటాం వంట వేసుకొని తిని మళ్ళీ కొద్దిసేపు చదువుకొని రాసుకొని పడుకుంటాం మాకు ఇక్కడ వెనస్డే వెనస్డే కూరగాయలు మార్కెట్ పడుతుది అందరం కలిసి కూరగాయల మార్కెట్ కే వెళ్తాం కూరగాయలు కొనుకొచ్చుకుంటాం ఇంకా ఒక డే తప్పిించి డే మాకు మార్నింగ్ వాటర్ వస్తాయి మంచినీళ్ళు అప్పుడు లే స్తం అందరు బట్టలు ఉతుక్కుంటాం అయ్యేది రోజు ఇలానే జరుగుతుది మా ఇక్క సిటీ నుంచి మా ఊరికి ఒక రెండు గంటలు ఏదైనా పని ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు వెళ్తూ ఉంటా వస్తూ ఉడి
ఆ
అలా మీరేం చేస్త
మేము ఏం ంగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేస్తాము ఫైవ్ థర్టీకి లేచి ముందిగా రైస్ కడుగుతా రైస్ కడిగి మళ్ళీ కూరగాయలు బయట పెట్టుకొని మళ్ళీ ము ముందు వెళ్ళి లీ ఊడ్చి కడిగి ముగ్గు వేసేసి ముగ్గేసి మళ్ళళ్ళి కూరగాయలు కోసుకొని పొయ్యి మీనేసి ఆ సిక్స్ థర్టీ అయితే మళ్ళీ రైస్ పెడత రైస్ పెట్టి మళ్ళీ సెవెన్ అయితే గీజర్ వేసి బా వాటర్ పట్టి బాబు నీ లేపుతా బాబులు లేపితే బాబులేచంగా వాశ్రుంకి వెళ్తడు ఆ లోపున ఇంకా మళ్ళీ బ్రష్ చేసుకుంటాారు బ్రష్ చేసుకొని బాబుాని టిఫిన్ చేసి పెడతారు తింటాడు తినేసి క్వార్టర్ టు ఎయిట్ క్క వెళ్ళిపోతాడు అ లోపు ఇ బాక్స్లు అన్నిీ పెటేసి రెడీ చేసిన పెతే పట్టుకొని పోతారు ఫార్టీ టు ఎయిట్ కల్ళ వెళ్ళిపోతారు ఆ బాబ బాబ వెళ్ళంగానే పాప పాప లేపి మల్లా పాపను లేపి పాపను రెడీ చేపించి రెడీ చేపించి తినిపించి ఆమెకి నైన్ కి స్కూల్ ఆమెను తీసుకు తీకెళ్తా నైన్ కి తీసుకెళ్ళి మల్లి ఇంటికిొచ్చి ఉన్నాయి అవన్నీ బోడు దొంగకొని మళ్ళీ ఊడ్చి తడిబట్ట వేసి స్నానం చేసి పూజ చేేశి మల్ల వ లెవెన్ ట్వెల్వ్ కల్లా పాపకి బాక్స్ తీసుకొని పోత బాక్స్ తీసుకొని వెళ్ళి బాక్స్ ఇచి ఇంక అలా అలా అలా అలా తిరిగేసి వస్తాను ఒక అర్ధగంట ఇంటకి ఎక్కువ తిరిగి తిరిగి వస్తాయి ఇంటికి వస్తాయి సకి ఇం ట్వెల్వ్ తర్టీ వన్ అయితుది వచ్చి మల్లా తింటను తిని కొద్దిసేపు మళ్ళా పక్కన వాళ్ళతోనో పైన వాళ్ళతోనో కొద్దిసేపు అలా ఒక్కొక్క గంట సేపు కూర్చొని మాట్లాడుకొని వస్తా వచ్చేసి నిద్రస్తే పడుతుంటా నిద్ర రాలేదు అనుకోండి అలా కాకిటు బొరుస తర్వాత ఇక పాప టైం అవుతుంది త్రీ అవుతుంది త్రీ అయితే మళ్ళీ పాపను తీసుకొస్తా పాపని తీసుకొచ్చినాక మళ్ళీ పాపని రెడీ ఫ్రెష్ప్ చేసి మళ్ళా అటిట్గా ఫోర్ అయితుది ఫోర్గాగానే మళ్ళ టీ పెట్టుకుంటా టీ పెట్టుకొని మళ్ళీ పాపకి పాలు వస్తా పాపకు పాలు వస్త నేను కావాల్సిన స్నాక్స్ అడుగుతది ఏదో ఒకటి స్నాక్స్ చేసిస్తే అ తింటది తివి మళ్ళీ తన హోంవర్క్ రాసుకొంటాది అలోపు మళ్ళ నీను మళ్ళ ఇల్లు ఊడ్చి మళ్ళీ అన్న ఉంటే తోమేస్తుంటా తర్వాత బట్టలు అయితే బట్టలు ఆరేసేస్తా మళ్ళీ తీసుకురావడము ఆ మళ్ళీ సిక్స్ అయితే మా బాబు వస్తాడు మళ్ళీ వాడు వచ్చినంక వాడు ఫ్రెష్ అప్ అయితాడు ఆడు స్నాక్స్ తింట తిన్నాక కొద్దిసేపు ఒక గంట సేపు టీవీ చూసుకుంటాడు తీసుకున్న తర్వాత చదువుకుంటాడు ఎయిట్ థర్టీ వరకు చదువుకొని ఎయిట్ థర్టీ కీ అందరం కూర్చొని తింటాం కూర్చొని తినేసి మళ్ళా నైన్ థర్టీ కల్లా పడుకుంటాం పడుకని మళ్ళీగా మళ్ళీ అదే సేమ్ ఇంకా మళ్ళీ ఫైవ్ థర్టీకి లేవడం ఇక్కడేమో ట్యూస్డే ట్యూస్డే ఉంటది మాకు మార్కెట్ మళ్ళ ట్యూస్డే వస్తే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తేవాలి మల్లా వాళ్లనిటినీ ప్ర్రెషప్ చేసి అన్ని మళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టాలి వాటిని మళ్ళ తెల్లారి కోసం కూరగాయలు కోసిపెట్టుకోవాలి మార్నింగ్ బాక్స్ ఉంటది కాబట్టి ఇక ముందు రోజే కూరగాయలు కోసి పెట్టుకుంటా హా వాలకి ఇంకేదనా స్నాక్స్ అంటే ఇంకేదన్నా ఫ్రీ టైమ్ ఉంటే ఏదో చేసి పెడతాన లా మడుగులో గ్యాస్ లో నువ్వుండలో అవి అవి చే పెడతా అలకి
ఉహు
వింటారు ఇ ఆ అప్పుడప్పుడు మా పైన వాళ్ళు వింటారు వాకింగ్కి వెళ్తారు ఇంకా నాకంటే వీలు పడదు మా పాప ఉంటది కాబట్టి వీలు పడదు అదే సమ్మర్ వస్తే వెళ్తాను వాళ్ళతో ఈవినింగ్ టైమ్ లో నైట్ అయితే మళ్ళీ పైన కొద్దిసేపు అటు ఇటు తిరగడం ఇంకా అబ్బే స్కూల్ ఇస్తే ఇంకా బాక్సులు ఉండవు కాబట్టి కొంచెం నెమ్మదిగా వాళ్ళోచ్చే థ్యాంక్యూ ఫుడ్ చేసి పెడతా ఉండు ఉమ్ ఉమ్ ఇలాగే గడిచిపోతది ఇంకా ఏదైనా ఫస్ట్ ఫంక్షన్స్ లాంటివి అన్నాయి అనుకోండి ఆ ఎవరైనా పిలుస్తే తము ఉమ్ ఇంకా ఊరికంటేనేమో దగ్గర వాళ్ళ అయితే వెళ్తాం దగ్గర వాళ్ళయితేనే వెళ్తాం అంటే ఎక్కువ వెళ్ళం ఇంత దూరం నుంచి జర్నీకే త్రీ ఇ నాకోసం అరుస్తది ఉమ్ మళ్ళీ వచ్చుడు పోడు ఒక రోజుకే దగ్గర వాళ్ళు అయితేనే పోతాం దూరం అయితే అంతే వెళ్ళాము అ అలా ఉంటది అట్లా గడిచిపోతారు బాలి మళ్ళీ మంత్ స్టార్టింగ్